చెప్పండి ఏం చేస్తున్నారు హలో వినిపిస్తుందా అండి వాయిసు
ఆ వినిపిస్తాంది మీకు
వస్తానడంట లేద ఆ
రాత్రి నాదారింతై ఇచ్చింది ఇంత కసుం క ఇంక తినాలి మీరు
నేను ఇప్పుడే వంట అయిందండి హెవీగా వేడిగా ఉంటే బయట ఉంచ్చేసాను కొంచెం ఉడు తుంది కాయిలో ఆ ఉడికి దంటే అయిపోతుంది
మీరు ఎప్పుడైన పల్లెటూరికెళ్ళర
ఆ ఆ
మీరు ఎప్పుడైన పల్లెటూరికి ఎళ్ళరా
ఆ వెళ్ళమండి చిన్నప్పుడు
ఆడ ఎట్ల కల్చరల్స్
అంతగా నాకు పెద్ద తెలీదు మేము ఎక్కువ పోలేదు విలేజ్కి చిన్నప్పుడు వెళ్ళాము అంతే కాని నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోయిందండి కాబట్టి తెలుసుకునే ఏజ్ లో నేను అక్కడికి ఎళ్ళా
కానీ కొన్ని తెలుసు కదా అంటే ఇప్పుడు సిటీ లో ఉండే కల్చర్లు ఆ అక్కడ పల్లెటూరులో ఉండే కల్చర్ డిఫరెన్స్ ఉంటాయి కదా
చాలా ఉంటుంది ఇప్పుడు మనం మూవీలలో సెల్లులలో చూసిన్వి కన్నా మేం రియాల్ లో చూసిన అంతగా ఏం లేదు మేమ అంత రేర్ అన్నమాట వెళ్ళడము అక్కడ ఏముంటుంది అందరు ఒక చోట చేరతారు పొద్దున్న కల్లా తొందరగా తొందరగా లేసి వాళ్ళ ఇళ్లలో పనులు చేసు కొని పన్లుకి ఎళ్ళిపోతారు పొలాలకి పొలాల కాడ ఉంటారు మళ్ళీ ఈవినింగ్ అంత అంతా ఇళ్ల కాడికొచ్చి అంటే ఇది మా ఇల్లు ఇక్కడ మేము ఉండ అలా అంత కాకుండా అందరు కలిసి గట్టుగా
అంటే బయటే అందరు కూర్చొని మా
ఆ బయట కూర్చుని మా ట్లాడు కష్ట సుఖాలు మాట్లాడుకోవడాలు ఎవరికైన్నా ఏదన్నా మంచి చెడా అన్ని కలిసి మాట్లాడు కోడం కలిసి బావుంటారు
ఆ అంటే ఒక బంధువులాగ ఆ ఓకే ఆ
తరో ఇప్పుడు అన్నీ మారిపోయినాయ అక్కడ విలేజ్లలో కూడా ఇప్పుడెవరు లేరు అంత సిటీస్ కు వచ్చేసి అక్కడ ఊరే ఖాళీ అయిపోయింది ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు అంతే అప్పుడు ఇంటింటికి ఆవులు మేకలు మంచి చెడ్డ అన్ని ఉన్నాయి ఇప్పుడీ అది సాగేదానికి ఎవరు లేరు
అ
చూసుకునే దానికి ఎవరు లేరు అంతా ఇల్లులు అంతా అడకట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మం చి చెడ్డ పండగలకి వాళ్ళకి ఏదన్నా అవసరాలు పడినప్పుడు వాళ్ళు ఇళ్ళ కాడికి వస్తున్నారు అలా అయిపోయింది ఇప్పుడు
అ
అందువల్ల కాలుష్యం ఎక్కువైపోయి ఇట్ట ఎండలు మండిపోతుండయ్
అవును
మీ మీ సైడ్ విలేజ్లకి ఎళ్ళారా మీరు ఎప్పుడైనా
అంటే మేము ఎక్కువగా వెళ్ళలేదు కాగానీ కొన్నిసార్లు ఎల్లుంట నామ
ఉ
అంటే
ఏదండి
నచ్చిన ఊరు అంటే అంటే మా ఊరు సొంత అంత ఊర్లా చెప్తన్నారా మల్గాడు కనాల్ని
ఇప్పుడు మీరు వెళ్ళిన పేస్లలో మీ మీ ఊర్లో అ అంటే మీ సొంత ఊర్లలో మీరు వెళ్ళిన ప్లేసులలో మీకు నచ్చింది ఏది అలా కాకుండా పర్టిక్యులర్ గా ఒక ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్ కి మనం వెళ్ళాలి అంటే మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ఇప్పటికి ఆ ప్లేస్
మాకు సొంత ఊర్లో సొంత ఊర్లో ప్లేయర్స్ మన్ తిందను ఏది బాగుందంటే నాకు తెలిసినంత వరకు పెన్మూరే
గోడుదదా ప్రజా సాల్ప చెప్పుకోబందా చెప్పత్నా అ
ఇంకా నేను బయట దేశంలో అంటే అంటే మాకు వెళ్ళాలి అనేది
పో
కే ఇప్పుడు నాకు ఒక ఆ ప్రదేశానికి వెళ్ళాలి అంటే నాకు ఫస్ట్ లో అంటే చిన్నప్పుడు ఎంత జమ్మ ఆధ్యాత్మిక కదాలంటే ఇష్టం నాకు
ఓకే ఓకే ఎప్పుడైనా మీ పేరెంట్స్ చెప్పారా మీరు ఇలా నాకు వెళ్ళాలని ఉంది
అంటే ఈ విషయం అయితుగా చెప్పలేదు నేను అంటే ఇప్పుడు ఇది ఆ అన్ని నేను నేనైతే మా అమ్మకు అన్నీ చెప్తాను నాదిగ ఏంనదు అని కక్కాల్ కయితే లోలాపల పెట్టుకోం బయటి రడ్ రోడ ఏదో ఒక మాలాడతా ఉంట
ఉఊహ రగుడు పసన్న అయితేనిరు అంటే మీ సిస్టరా మీ బ్రదరా మీకు ఉండేది అంటే అతను కామ్ గా ఉంటాడు మీరు బ్లా బ్లా బ్లా అంటుంటారా
యాక్చువల్ గా గుడ్ పర్సన్నేనా అండి
గుడ్ పర్సన్ నేను గుడ్ దా బ్యాడ్ అని చెప్పలేదు కదా ఇక్కడ గుడ్డుకు బ్యాడ్కి అసలు సంబంధమే లేద
అంటే ఐ మీన్ వాగుడ్కాయ ఎంటే జస్ట్ నేను హాన ఉంటాను అన్నట్టు ఆ విధంలో నేను అటు చెప్పాను బట్ అన్నతో పోలిస్తే నేనే మంచిదాన్ని
అది మీరు చెప్పకూడదవా
మేమే కదండి చెప్పాలి అలా నేను ఎప్పుడు మాట్లాడినండి అే
ఇప్పుడు చెప్పారు కదండి
అయినా నేను చాలా మంచిదన్ని ఇంకా మా అమ్మ నా నన్ను ఇష్టపడతది ఎక్కువగా అవున
అదేదో తేడాగా ఉన్నట్టుందే ఒకసారి విచారించండి అ
విసార్చి విసార్చినవసరం లేదు మా అమ్మ నా నాతో ఎక్కువగా ఉంటదన్నమాట ఇంకా మంచిగ ఉండేటప్పుడుయితే మా అమ్మ నాకు చెప్తాది నువ్ ఇట్లానే ఉండాలి అనిసి
ఆ అవి ఏ ఉద్దేశంతో అన్నారు
ఆ ఉద్దేశం ఏ యే ఉద్దేశం కాదండి మా అమ్మ మంచి ఉద్దేశంతోనే చె
ఓకే అయితే మంచిదండి అలాగే ఉండండి అయితే కీప్డప్ ఓకే అండి ఓకే బాయ్ అమ్మ